హలో
హలో
చెప్పురా
నాకైతే అసలు హార్ట్ బీట్ అయితే లిప్ చేయకపోతే హార్ట్ బీట్ ఒక రేంజ్ లో కోట్ కుటుంద్ర
ఎందుకు పోజెమన
నిజ ఆ నిజంగా ఉమ్ భయం అయితుంది ఒక్కొక్కసారి
అవును
అంటే
ఏంటి విశేషాలు
చెప్పాలి అబ్బా తిని పండుకోవుడు ఫోన్ చూడుడు ఆ నేన్ కొత్త ఇన్స్టాగ్రామ్ చేసేసా
కొత్త ఇన్స్టాగ్రామ్ ఆ
ఆ
తర్వాత ఇంస్టా డిలీట్ అయిందా
చేసేసిన నెంబర్ చేంజ్ చేసిన అది మొత్తం పర్మనెంట్ గా డిలీట్ అయిపోలేదుగా
ఉమ్
అడిగిన ఏ అల్ల గూగుల్ల కూడ చూసిన అయితలేదు
ఉమ్
మళ్ళా నాకు తెలిసిన అమ్మాయిని గూడ అడుగుతే ప్రాసెస్ వేరుందంట
అవును
ఉమ్ అందుకె నా నేమ్ చేంజ్ చేసినా కొత్త చెయ్య వెలేను నిన్ను ఎక్కువ నెంబర్స్ని కానే కానబ్బ అస్సలు
ఆ
టెన్త్ లోవలుర్రమ్మ టెన్త్ టెన్త్ లోవల్ని గాను నా ఇంటర్ల ఒక అమ్మాయి ఎయిత్ క్లాస్ అమ్మాయిలిద్దరు
ఉమ్
ఇంకా నాకు తెలిసిన ఇద్దరక్కలు ఒక్కలేమో నీకు చెప్పిన మ్ ఒక అక్క కొత్తగ పరిచయం అయింది ఆ అక్క మళ్ళా మిరియాలగూడెం అక్క మా తమ్ముడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఆ అబ్బాయి ఇంకా ఇంకో తమ్ముడుండు ఆడు అవన్ని రెండెక్కువున్టయంట ఈళ్ళనే అయితయి ఎక్కువన్ రాను కంచి జస్ట్ రీల్స్ వరకైకుంటంతె
ఉమ్ అయితే చెప్పు అయితే ఈరోజు ట్రాక్టర్ తోల్నా ఎవ్వర్లేరల్ల ఎవ్వరు లేరు
నిక్ ట్రా వచ్చ
ఒ ట్రాక్టర్ తొల్ తోల్త బుజ్జి నేను తోల్తరా నేను
ఓ గ్రేట్ ఇగ అన్నీ ఏమంటరు దానికున్న ఎనకకు కీ ముందాల్కి
మరీ అంత పర్ఫెక్ట్ గా రాదు లేగాని తోల్తా హండ్రెడ్ పర్సెంట్, హండ్రెడ్ పర్సెంట్ తోలనులేగని ఎయిటి పర్సెంట్ ఖచ్చితంగా తోల్తా
ఇప్పుడు వచ్చే కాస్తు మళ్ళా అట్లుంటది గదా
తాసా క్రాసా
క్రాస్ క్రాస్ చేయడం
ఆ బండి ఓ నేను రోడ్డు మించి వెళ్ళిపోతరా నాయన
ఏదన్న మూల మడతలొస్తయ్
నేను ఊళ్ల కెళ్ళిపోతా నేను ఊళ్ మూల మడతలు గాదు ట్రాక్టర్ ఏసుకొని వేరే ఊరికెళ్ళిపోతా నేను, మా ఊరి నుంచి వేరే ఊర్లకెళ్ళిపోత్ త నేను ట్రాక్టరేస్కొని
ఓ గ్రేటె ఆడ నేర్స్కో
నేర్చుకునేది ఇంకా ఇయాలెవ్వరుండే ఇయాళ ఎవ్వరు లేరు ట్యాంకర్ అడ్డోస్తుంది ఎహ్ ఇయన్ని లాభం లేదు గని స్టీరింగ్ నేనే కూసోని స్టార్ట్ చేసిన
ఆహా
గేరేసి గుంజుతే నీ
ఓకే పర్లేదు కదా ఏమంటారు ట్రాక్ట దానికి ఏం ఖాళీగా
తూ మున్నాటికిల లేసన్నా
అందుకనే నేర్చుకోవాలి మంచిగా నేర్చుకో రాదబ్బా నిజంగా ఏముంది
నేర్చుకునేదేంది నాకొచ్చి నేను ఇంకొనికి నేర్పిస్తా ఇప్పుడు
నీకే సరిగ్గా రాదు వేరే టోలకి ఎందుకు నేర్పిస్తావే
ఉ ఉ అయితే రీసెంట్ గా ఒక వన్ మంత్ బ్యాకు ఈ పక్కూర్ల ఒక స్టంట్ జరిగింది
ఆ
వెళ్ళేది మన పూర్వ ఎండాకాలంగా వన్ మంత్ అంటే
అవును
ఆ ట్రాక్టర్ చెట్టు కిందనే చెట్టు నీడ కింద పెట్టిండు పోరుగాడు ఒక పోరుగాడు కోటిలాడుకుంటూ ట్రాక్టర్ కింద గుసుండు
ఉ
చెట్టు కింద ఆపిండు వాడు వాడెక్కడికో పోయి అన్నం తినేస్తుండు లేకపోతే తే ఎన్నో ఉచ్చభూషిస్తుండు ఒక పది నిమిషాలు రిలాక్స్ అన్నట్టు ఆ ట్రాక్టర్ రోడ్డు
అవును
ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా వచ్చిండు వచ్చిండు వచ్చిండు బండి మీద సీట్ మీద కూర్చుండు
ఉ
ఆ వెనకాల టైర్ కింద ఆడుకుని కోరుడ్ని చూడలే
ఉ
గతం స్టార్ట్ చేసి పోనిచ్చిండు
ఏమన్నా అయిందా? ఆ బాబుకి
అయింది ఏడ యాటికి విరిగిపోయిన ఎముకలు
ఉ
వాడు బతికిండు గానీ ఆ సెల్ఫీలే సేఫ్ గాని బతి బతికిండు గానీ దానికి బోన్స్ బ్రేక్ అయినాయి కొన్ని బ్యాక్ లర్ వెనకాల బ్యాక్ రిప్స్ రిప్స్ ఉంటాయి కదా సంకల కింద అవి ఉంటాయి కదా
అవునవును
ఆ అవి ఇరిగిపోయినాయంట
ఉ ఎంత అబ్బాయికి వయసు
ఎహే చాలా చిన్నోడు వాడు ఎన్ని సంవత్సరాలు ఏమో గోటీలు ఆడుకునే పోరాడు అంటుంటే మల్ల
ఓకే ఓకే చిన్న పిల్లగాడు ఓయమ్మ మరి ఎంత తినాయనకి
ఏమో‌ నాలుగు లక్షలు ఏమో కట్టింరట
జస్ట్ మల్ల లక్షల ఆ బాబోయ్ మా బాబుకి ఏమో అంతా జస్ట్ నాలుగు లక్షల
వాడు బతికిండు కాబట్టి నాలుగు లక్షలు వాడు చచ్ చచ్చిపోతే లక్షన్నర రెండు లక్షలకే ఉడికించుకుంటారు తెలుసా
ఓయమ్మ
ఇప్పుడు మొన్న మా రీసెంట్ గా మా ఫ్రెండ్ గాడు అరవపల్లిలో ఒకడు చచ్చిపోయిండు
ఉ మీచ్ చెప్పలే
అయితే రీసెంట్ గా ఇక్కడు ఒక మాఫ్రెండు చనిపోయిండు వానకి ఎట్లా వానికి హెల్త్ అంతా మంచిగనే ఉన్నది గాని పానం బాలేదు సెతల సెత కాట్లేదు అని చెప్పి హాస్పిటల్ చూపించుకుంటానికి పోయిండు
ఉ
ఉ అయితే ఏదో ఇంజెక్షన్ వేసిర్రు
ఊ
ఇప్పుడు సెత కట్లేదంటె ఈ సారి హాస్పిటల్కి పోతే ఏదో కొట్టేస్తారు కామన్ గా
ఊ
వేసిర్రు అది డోస్ ఎక్కువ అయింది డోస్ ఎక్కువ వచ్చి అయిన ఐదు నిమిషాలకి చచ్చి పోయాడు ఆడ ఆన్ స్పాట్ ల అట్లనే
దెయ్యవ్
వాళ్ళ మమ్మీని బండి మీద ఎక్కించుకొని పోయిండు ఆడు వాళ్ళ మమ్మీని
ఊ
బండి మీద ఎక్కించుకొని పోయిండు పోయేటప్పుడు సూర్యాపేటకి హాస్పిటల్లో చూపిచు కుండు పైసలు నాలుగు వేలు ఏమొ అయితే స్కానర్ కూడా వాడే కొట్టిండంట
ఊ
ఫోన్ పే లా నడుచుకుంటా అడికి ఇడికి తిరుగుకుంటా ఆ ఎట్ర ఒక చిన్న సెలను ఉన్నది అది పెట్టుకుందరా అని చెప్పి పండ పెడతారు కా ఇక ఊ పెట్టి పన పెట్టి అనికి ఒక చిన్న సెలన్ పెట్టి టి వానక ఒక చేతికి ఒక ఇంజక్షన్ వేసరికి ఐదు నిమిషాలలో సచ్చిపోయిడు ఆ సెలన్ అయిపోయి ముందుకి
ఓ మరి హాస్పిటల్ ల ఏమి ఇచ్చిరు
హాస్పటలోలు రెండు లక్షలు ఇచ్చారు వాడు నా ఏజ్ వాడు సచ్ పోయినోడు నా నా ఏజ్ ఏ విజు రెండు వేల రెండు డేట్ ఆఫ్ బర్త్ ఊ అదే చెప్తున్నా నేను నీకు వాడు బై మిస్టేక్ లో బతికుంటే ఒక మూడు నాల్ లక్షలు ఇచ్చటోలేమో గాని ఆడు చచ్చిపోయేసరికి రెండే ఇక అంతకు మరి చచ్చిపోయిన దానికి నేను మాత్రం ఏం చేయనరా నాయన అంటాడు
అవును మరి చూసియాల వాళ్ళు కూడా మరి అట్ల ఎట్ల ఇస్తారు ఇన్
క పోంటారు కేసు పెట్టుకుంటే ఏమైతది ఆడ లక్ష రూపాయల కోట్లు కట్టుకుని బయటకి వస్తాడు
నిజంగా అట్లుంది ఈ సమాజం
నే రండులక్ష ఎందుకు కడతం మూడు లక్షలు ఇప్ ఇప్పుడు ఒకవేళ చచ్చిపోయినందుకు దండగా ఒక పది లక్షలు అడిగిరు అనుకో విజ్జు నువ్ ఏం చేస్ టవో ఏసుకుపోరా అంటడువ్వడైనా కోట్ల మాట్లాడుకుంటే లక్ష రూపాయలతోటి అయిపోతది
ఊ
వానికి ఏంది నేను పది లక్షల్ కట్టేదనుకుంటాడు ఎవ్వడైనా
శ్రీ మరి గట్ల ఎయద్దప్పా
ఎఫెక్టెడ్గా వాడు మాత్రం కావాలని చంపిండా డాక్టర్ గాడు మాత్రం కావాలనె చంపిండా
వామ్మో నువ్ ఏంది ఆళ్లకాయజుని మాట్లాడుతావు
మరి అలాగే మాట్లాడకపోతే ఎట్లా వాడు ఊకనే అయితే చంపలేరు ఏదో అనెక్స్పెక్టెడ్ గా గ్యాప్ల అయిపోయింది వాన్ న దోస్తుగాడే ట్రాక్టర్ డోళ్తడు ఉసుక బోస్తడు మనకి
మరి ఏమంటారు వాళ్ళని బేస్ చూడాలి ఎక్కువ తక్కువలు ఎందుకు ఇయాలి ఉ అట్లాంటప్పుడు ఆ ఉద్యోగం చెయ్యొద్దు
కొన్ని కొన్ని బిడ్ డ్స్ కొడతాయి అన్నట్టు ఏమంటే యాంటీబయోటిక్ కొన్ని కొన్ని బెడిసి కొడతయి ఫస్ట్ నీకు ఇంజెక్షన్ యాంటీబయాటిక్ పడుతుందా దక ఏమైనా అవుతుందా అని అడుగుతారు నీకు ఫస్ట్ సూయ్యొచ్చ ఇప్పుడ నేపి చ్చుకున్నా అనుంటారు యాంటీబయటిక్ లో వేసేటప్పుడు ఆ వయిచ్చుకున్నా నాకు పడుతుది అంటేనే వేస్తాడు నీకు పడదు అంటే నకు ఐదు నిమిష ఎలా రియాక్షన్ తెలిస్పోతుది బాడిలా
ఉహు
నన్నను కూడా బొచ్చుడు సరాలు అడి నే రెండు మూడు హాస్పిటల్ లా తీర్గలి కిడ్నీలో బా అప్పుడు వచ్చినప్పుడు
ఆహా
ఈ ఎలా పోతున్నారు రేపు పోతున్నా అని చెప్పలే నీకు అయ్యలా పోయినప్పుడు రే పోయినప్పుడు రోజు అడిగారు నీకు ఆంటిబయోటిక్ కుంటవా నీకు పడుతుదా అని పడుతుంది పడుతుంది వేసుకున్నా నేను అని చెప్తేనే వేస్తారూ వేసుకోలేదు అన్నాం అనుకో వాడెమ్మటే డోస్ తగ్గించి ఆ ఇంజక్షన్ ఎక్షన్ వేసి ఒక పావు గంట దాకా పేషెంట్ పక్కనే కూర్చోవాలి సిస్టర్ నర్సు
ఓ
ఉంటంది అన్నట్టు స
నాకు తెలవదు లే
సరేనా మరి
మాకు తెలీదు ఆ సరే సరే
బాయ్